నువ్వు ఎంజేస్తావ్
చెయత్తలేదు మీరేం చెతున్నారు
ఏం చేస్తున్నారు డిన్నర్ అయిపెందా
ఆ ఐపోయింది మీది
ఆ అయిపేంది ఏం మాట్లాడుకున్నాం ఈ రోజు ఏదన్నా ఒక మంచి టాపిక్ మాట్లాడుకున్నాం అవును చెప్ చెప్పండి ఏది మాట్లాడుకోవాలే మీకు ఏమనిపిస్తుంది
సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం పోడ్కా పోడ్కాస్ట్ గురించి మాట సోషల్ మీడియా
ఆ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంటర్న్ల్లాగానా
వాయే
ఉ ఐడియా ఉందా నీకు నీకు తెలిసిన ఐడియా ఏంటో చెప్పు తర్వాత మనము నేను కూడా చెప్తాను
మనకి తెలియని జాన్స్ కావలాంటె మెన్గా పోత కావాడి తవాత మొత్తం మీడియా లో గ్రూప్ లో
అవును
ఎక్కొ తిని తాగం లేపిన్ అలా ఉంటాయి
ఇంకోటి ఏందంటే మనకి ఏదైనా ఒక విషయము తెలియజేయాలి అంటే గన క్క స్పీడ్గా స్ప్రెడ్ అయ్యేది త్వరగా అందరికి చేరువవ్వాలంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా దే ఉంది కదా సో అందుకనేసి ఏంటంటే పోస్టర్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి అంటారు అనమాట ఇట్లాగా పోస్టర్స్ ని క్రియేట్ చేసుకొని ఈ విధంగా మార్కెటింగ్ అనమాట మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే పోస్టర్స్ పోటీ చేస్తాం అనమాట
ఆ పోస్టర్స్ కాకున్న విడియోలు కూడా చేయ అహ
ఇప్పుడు అది ఒక ఏఐ టూల్ తోటి డైరెక్ట్ మనం ప్రాంట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి అంటే మనము ఇంకా ఏందాంటే ఇంకా ఆధుని క ప్రపంచం లోకి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాం
అవును అన్ని ఎఐ నే చే తన్నాయి ఏమన్న అడిగితే చాదు
ఉ అంతే మనము ఇచ్చిన ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే నిన్ను ఈజీగా వస్తది
అవును
ఈ రోజుల్లో బిజినెస్ కూడా స్పీడ్ గా గ్రోత్ అవ్వాలన్నా కూడా ఇదొక గుడ్ అనమాట గుడ్ బెనిఫిట్ ఇది
ఇంకా లోగోలు కదా తయారు చేసుకోవచ్చు రాత్రి ఫ్రీజ్ లో
ఎక్సలెంట్ లోగోసు మ్ ఇప్పుడు క్యాన్మా ఉంది కదా క్యాన్మాలో కూడా ఎంత మంచిగా మనకి కావాల్సినట్టుగా చేసుకునే అంత టూల్స్ కూడా ఉన్నాయి మంచిగా దాంట్లో కదా
అవును క్యాన్ వాలో అయితే కాంపెట్ కూడాద డెంట్ కూడా ఉన్
ఎ మోడల్ డిజైన్స్ వాటిని టెంప్లన్స్ అంటారు
మనకి నచ్చిన టెంప్లన్స్ చుస్ చేసుకోవాలి
అంతే అంతే అట్లా పెట్టుకొని మంచిగా ఇన్స్టాక్ అయితే ఇన్స్టాక్ ఒక రేష్యయో ఉంటది ఆ ఎఫ్ బికైతే ఎఫ్ బి కి రేశియో వ్యాట్సబ్క అయితే వ్యాట్సప్కి అట్లాగా ఉంటాయి అనమాట అవి చూసుకొని పెట్టుకోవాలి యూట్యూబ్ కైతే యూట్యూబ్ కి ఒక రేషియో అట్లా
అవును
మ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఆల్రెడీ రోజు రోజుకి ఇంకేందంటే కొత్త కొత్తవోస్తున్నాయనమాట
అహ
ఆ టూల్స్ ఎట్లాగ ఉపయోగించుకోవచ్చు అనేసి
అవును ఈ మధ్య అందరు యూట్యూబ్ లో పెడుతున్నారు కదా
అవును ఇంకోొటి ఇన్స్టాలో కూడా నేను చూస్తాను వాళ్ళు కొన్ని కొన్ని టిప్స్ ఇస్తున్నారు ఇలా చేయొచ్చు అలా చే యోచ్చు అని మంచిగా ఫాలో అయ్యి కూడా మనం చేసుకోవచ్చు
మ్
వ దాంట్లో ఏంటంటే పెయిడ్ వర్షను అట్లా అని అనుకుని కొంతమంది భయపడి వాటి జోలికి వెళ్లారు కదా సో ఫ్రీ వర్షన్ కూడా ఉంది
అవును ఇ మధ్యన అందరు బ భయపడుతున్నారు
మ్ దింట్లో పిక్సఅజ్జు ఒకటి జెమినై ఇవి రెండు మంచిగా ఉన్నాయి
మ్
సో నచ్చింది నాకు అవి రెండు చాలా బాగా ప్రాంట్ కరెక్ట్ గా ఇస్తే చక్కగ చేసి ఇస్తున్నాయ్
అవును చేతను ఒకసారి
మ్ అది చాలా బాగుంటుంది రోజు రోజుకి ఇప్పుడు ఏది ఉన్నా కూడా పోస్టర్ త్రోట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఒకప్పుడు మనకేంటి కొన్ని కొన్ని జాబ్ వి వాటివి వెతుక్కోవాల్సి వచ్చేది రెజ్యూమ్ పెట్టుకొని అట్లాగా ఇప్పుడు అట్లా ఏం లేదు జాబ్ అనేది మనం పోస్ట్ చేసిన వెంటనే ఎవరైతే సోషల్ నెట్వర్క్స్ లో ఉంటారో తొందరగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది
అది కాకున్నా ఏఐవల్ల పని కూడా వీ కి చేయిపోయింది
మెయిన్ మ్ మనకి టైం ఎక్కువ తీసుకోదు కదా
అవును ప్యానల్ పట్టాదన్న ఎయిన్ట్యదన్నయి జాతి పెట్టెలో అయిగితే ఆళ్ళె అదే ఇది
అవును
సోషల్ మీడియాలో ఎలాగో అవ్వదన్న అడిట్ గిప్ట్ ఇత్తది
అవును దాంట్లో ఇంకోటి ఏంటంటే మనము ఇచ్చినవి ప్రామ్ట్ కొంచం మనకు నచ్చలేదు అనుకో దానిలోనే ఎడిట్ ట్ ఆప్షన్ వెళ్ళి మళ్ళ ఏమన్నా చేంజెస్ ఉంటే మనం అక్కడ చేంజ్ చేసుకొని మళ్ళా ఎగర నన్ కొట్టేస్తే చాలు మళ్ళా రీమోడిఫై చేస్తుంది
ఆ ఇది మర్షింగ్ కొత్తగా పెట్టారు ఆప్షన్ ఇంతకు ముందు లేదు
ఉహు అయితే ఎలా అంటే మనం ప్రతిసారి పోస్ట్ చేసేది క్యాజువల్గా ఉందనుకో దాన్ని ఎలా అంటే మనము పోస్టర్ చేసుకుొని డేట్ మెన్షన్ చే కుండా డిస్క్రిప్షన్ లో అలాగ పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీ అయిపోతుంది అలా చేసి పెట్టుకుని పెట్టుకుంటె కదా
అవును
అది నాకు బాగ నచ్చింది వెంటనే మళ్ళా ఎడిట్ ఆప్షన్ రావడము దాంట్లో కెళ్ళి మనకి ఏమన్న చేంజెస్ ఉంటే చేసుకోవడము కదా
ఆ దాంతో లైటింగ్ కూడ మార్కుని తకుంట కదా
ఉమ్ లైకులు అంటే మనకి కలర్స్ మనం ప్రాంట్లో ఇవ్వాలి విత్ ఏ డార్క్ కలర్ విత్ ఏ లైట్ కలర్ ఎఫెక్టివ్ కలర్స్.
అది రియల్ అంత ఇవ్వాలి లేకపోతే దాని ద
అవును అదే ప్రాంప్ట్ అంటారనమాట మనము చెప్పేది కోషన్ అడిగితే అది దానికి అర్థమయ్యే రీతిలో ఇవ్వాలన్నమాట
అవును
ఉమ్ అది ఇంకా పిక్ సైజు జయినయి కాకుండా ఇంకేమి వాడతారు ఇంకా ఐడియా ఉంది ఉందా
ఆ దాటి పెట్టినకునేే తెడుతూ
ఉమ్ చాట్ జిపిటి లో కూడ ఎలా అంటే మనం ఏదనా ఒక ఎస్సే ఉందనుకో ఒక కంటెంట్ ఉందనుకో మనకి ఒకసారి అడిగామనుకో అది నచ్చలేదనుకో మళ్ళా అడిగితే మళ్ళా ఇస్తది కానీ మనం చెక్ చేసుకోవాలి మనం అడిగిన్ దానికి ష్యూటబుల్ గా ఉందా లేదా ఏదైన ఎక్సెస్ ఉంటే తీసేయొచ్చు ఓకే ఏమన్నా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు
ఉమ్ కాంబినేషన్ కలర్ కూడా పెట్టి యేసు కోవాలి ఒ కాంబినేషన్
హ అవును అవును అలా మంచిగా ఏందంటే టెక్స్ట్ డిజైన్ టెక్స్ట్ ఎఫెక్ట్ అట్లా సైజ్ ఎంత ఉండాలి లైన్ బోర్డర్ ఇలాగా కలర్ ఇట్లాగా రావాలి ఓ ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ తీసివేసి ఇంకా ఈ నెంబర్ యాడ్ చేయమని మనం ఆల్రెడీ గతంలో చేసిన పోస్టర్ ఉంటది ఆ పోస్టర్ ఏమన్నా ఎఫెక్ట్స్ ఆ యాడ్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు
హుమ్ అది చాటి పెట్టి పెట్టాల అంటదా గూగుల్ టేమిని పె తెలంతద
అంటే ఏ టూల్ ఇంపార్టెంట్ ఆ టూల్ కు ఉంటది చార్ జీబిటీ లో మల్టిపుల్ గా చేస్తాం కాబట్టి ఇదిొక టూల్ అనమాట ఏ టూల్ లోని ఇంకో టూల్ ఫిక్స్ార్జ్ ఇంకో టూల్ అట్లా అనమాట చాట్ జీపీటీ ఏందంటే అది మెయిన్ అనమాట దాని నుంచే వేరే వేరే టూల్స్ సపరేట్ వచ్చినాయి
పతు ఉద్ద తిప్పిటిన్న ఒటిన్న అయితే
ఆ చార్జీపిటీ నుంచే ఇవన్నీ
హుమ్
చాట్ జి పి టి ఇప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట ఏ టూల్ రైటింగ్ టూల్ అలాగా ఏటూలో కూడా రకాలు మళ్ళా మనమైనా ఎప్పుడు కూడా గూగుల్నే అడుగుతాం కదా ఇప్పుడు ఏంటంటే చాట్ నుంచి మితా మితా టూల్స్ అన్న వచ్చిన అన మాటప్పుడ
అ
కంటెంట్ ఇచ్చేసినా కూడా ఇచ్చేస్తుది అదే కంటెంట్ నే ప్రామ్ట్ అంటాము
ఆ ప్రామ్ట్ ని ఇచ్చి ఇమేజ్ ని తీసుకోవడము అదే చాట్ జీపీటీ లో కంటెంట్ ఇస్తే కంటెంట్ కి తగ్గట్టు మనకి ఇవ్వడం అనమాట
అ
ఒక ఎసై రాసి ఏమంటే ఎస్సై రాసిేస్తుంది ఒక మెయిల్ మెయిల్ ఎలా పెట్టాలంటే మెయిల్ పెడుతుంది మన మ ఎట్లా కావాలి అనేది కొంచెం ఏంటి ఇవ్వాలి దానికి కంటెంట్ రూపంలో
అ అవును అది కూడా కడట్క ఇవ్వది కొంచెం పెళ్లింగ్ ట్యినా అర్ తెట్కోలే
ఓకే మరి
ఆ ఓ